హలో హలో ఏం చేస్థాండావ్
ఆ ఊరికనే ఉన్న
తిన్నావా?
ఇంకా లేదు తినలే అమ్మాయి అది చేసింది కూర నచ్చలేని అందుకే ఈ రోజు ఉపవాసమే ఇంగ
ఏంమేం చేసింది ఏం కూర చేసింది
చెవులకాయ కూరా
చెవడైకి కూర నేను వచ్చ నాక్ ఎన్ని సాళ్ళు
ఎం తినాలనిపిస్తది
చోడేకాయ్ కూర తాలింపుగా చెప్ పతిలోకి బాగుంటుంది చోడేకాయ్ కూర ముద్దలోకి బాగుంటుంది
అ ఎంది ము చె చేసుకున్నామని అడిగితే మమ్మీ ఏమనింది నాకు ఓపిక లేదు మళ్ళకవలాంటే చేసుకుందాము అన నే సరిలే అని చెప్పి ఊరికనే అన్నామోటి చేసినాను ఏం ఇంగ నాకు అది కూరి తిని ముద్దేగాలే
హు బగుంటందిీ కదా
బాగుంటది కానీ నాకు నచ్చలే ఏమో నీళ్ళలాగ చేసింది కొంచము
ఓకే
కొంచం అది టేస్ట్ అనేది వెళ్ళిపోయింది కొంచెం బాగా మిరకాయ పచ్చిమిరకాయలు అనేది కొంచెం బాగా ఎక్కువ వేసి బాగా తిరువాతిప్ ఎక్కువ పెట్టి
ఆ అయిన అయిన కూడా తిరువాతికేయకపోయినా కూడా బాగు ఉంటుందది అప్పుడు చేస్తాండే కదా నార్మల్ గా తిరువాతకు లేకుండా చేసినా ఊరికిే ఆయిల్ ఒకటి వేసి ఉడకబెట్టి చేసినా కూడా బాగుంటుంది కర్రీ అది
చేసే దాంట్లో ఏబో అంటే ఇదేమో అట్లా అనిపిస్తది కాని మమ్మీ ఇది కాయ ఏమంటారు ఆ నూనె వంకాయ చేస్తది అది అనేది బాగా చిన్న వంకాయలు తెస్తాము మార్కెట్ పోయినప్పుడు
నా ఫేవెరేట్ తెలుసా వంకాయ్
హుమ్
హుం
చిిన్న ఓమ్ కాయ్ తీసుకొనేసి బాగా నూన్ ఫస్ట్ తిరువాత పెడుతుంది మసాలానే పచ్చి మసాలా బా మిక్సీగాడిచ్చి మళ్ళ మసాలా అంతా బాగా ఉడకబెట్టి బాగా మగ్గిస్తంది అనమాట గంటసేపు దాన్ని గరిట నట్ ఇట్లా ఇట్లాఇట్లా అట్లా తిప్పుతనే ఉంటది తిప్పినంక రోంజైపోయినంక మళ్ళ ఫ్యాన్ కింద పెడ్
అట్లా చేస్తేనే మసాలాలో ఉన్న పచ్చివాసన అంత పోతుంది అప్పుడు ప్పుడు బాగుంటుందన్నమాట అందుకు అట్లా చేస్తారు
అదే స్మెల్ పోయ్ అంటే అంటే పచ్చివాసన పోయినంక బాగా గుర్తుంద అప్పుడు మనము వంకాయలు పెట్టడానికి కొట్లాడుతాండెం మట్ల దాడ్లి పెట్టేదానికి
హు అవునవును చిన్న వంకాయలు బాగుంటది పెద్దదాని కిన్నా
హు పెద్దంకాయ్లై తే కారం చేసుకునే దానికి బాగుంటది నున్నంతే మాత్రం ఏమో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ల్లో చేస్తుంది మమ్మీ
ఆ అవును చనా వాటర్ అది గ్రేవీ ఎక్కువ వాటర్ అయికో కుండా ఓన్లీ గ్రేవీగా చేసి రైస్ వేసుకొని అప్పుడప్పుడు తింటే ఎంతో బాగుంటుంది తెలుస అసలు చెప్తూ ఉంటేనే ఇప్పుడే తినాల అన్నట్టు అనిపిస్తుంది
నేను కూడా ట్రై చేస్తా తనప్పుడప్పుడు కానీ ఎంత అనిపించది నాకేమి
ఈ మధ్య ఏమంటారు వంకాయలు కూడా కొంచెం అంతా మంచిగా చిన్న దొరకట్లేదు అందుకే కర్రీ పెద్ద దాని
మమ్మీ నల్ల వంకాయలంట అట్లా వంకాయ వంకాయలుమో మమ్మీ పారం వంకాయలు ఉంటది తెల్ని తీసుకొని నల్ల వంకాయలు ఎందుకు అంటే ఇవి బాగుండవు మన వంకాలు బాగుంటాయని చెప్పి అవి తెల్ల తెల్గా ఉంటాయి ఆ వంకాయలు ఎరుకుంటది
ఉ అవును డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వంకాయలో కూడా
మోన్న అప్పుడు ఒకసారి మనం ఇంటి ఎనుకల చెట్లు పెట్టినప్పుడు వచ్చిండే కదా కాయ సర్లే అని చెప్పి మమ్మీ ఏమనింది అంటే చేసుకోవాలిందా నువ అక్కడ పోయింటివి కదా ఊరికి సరే అని చెప్పి ఏం చేసినా ఏదో చేసుకుందాం లే అని చెప్పేసి మమ్మీ చేసిన సుకోకుండా వాటిని మగ్గ పెట్టినా అది టేస్ట్ బలే ఉన్నది తెలుస అన్నము నువ్వు అన్నట్టుగానే ఏమంటారు
అంటే ఆ గ్రేవీ వేసుకొని అది కలుపుకొని రైస్ పెట్టుకొని ఖాళీ అన్నంతో తింటే భలే ఉంటుంది అసలు ఇంకా దాంట్లోకి చపాతి చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది
బాగుంటది చపాతి ముద్ద కూడా అంటది కానీ అవ్వయా
అంతే కాదు ముద్దలోకి వంకాయ ఉర్లగడ్డ కూర బాగుంటది ఉత్తి వంకాయ కింద ఆ చట్నీ కూడా బాగుంటుంది ఇంకొకటి ఇంకోటి నే నేను అడగుదామను కుంటానా అన్నాను చాలా సార్లు అనుకున్నాను నువ్వు ఎగ్గు బిర్యానీ చేస్తా ఉంటావు కదా ఎట్లే చేస్తవు ఎగ్గు బిర్యానీ ఏమేమి వేసి చేస్తావు
ఎగ్ బిర్యానీ అంత యూట్యూబ్ లో చూసినాను ఇంకా చేయడమే అట్లనే ఫస్ట్ బాగా ఒక దాంట్లో వచ్చేసి ఏమంటారు ఓ ఎగ్ అంతా వేసేసి ఉడకబెట్టే గుడ్లన్నీ పెట్టేసి నీళ్ళేసి ఉడకబె టెది ప్పేసి ఉడుకి పెట్టేద అద ఒకసారి ఏమవుతుందంటె పగిలితే ఉడుకిందనుకుని తీసేత్తాన
అవునవును అవును అవును నేను వాటిల చాలా సార్లు చేసిన
ఆ నేను సరేలే అని చెప్పేసి మమ్మీకి ఒకసారి చూపిస్తే మమ్మీ ఇట్లా కాదు అది అట్ట పగిలిన కూడా ఇంకా చాలా ఉడకల్లా ఉడికితేనే అప్పుడు తెలుస్తుంది నువ్వు అప్పుడే తీసేసినావు అం అంటంది సర్లే అని చెప్పే పక్కన పెట్టి ఎరగడ్లు పచ్చిమిరకాయలు ఆ ఏమంటారు కొత్తిమీరి అల్లము అన్ని ద భాగా తరిగి పెట్ చేసుకుని కొత్తిమీర అల్లం అవ్వన్నీ పేస్ట్ చేసేసుకొనేసి అల్లం వెల్లుల్లి పేస్టు లాగా చేసుకుని తెల్లవాయిలు ఒక నాలుగైదు గడ్డలు ఒలిచేసి పెట్టేసుకొని అల్లము తెల్లవాయిలు మీక్ క్కేసేది ఆ వెల్లుల్లి పేస్ట్ చేసేది వెల్లుల్లి పేస్ట్ అనిది దన్ని
ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్
ఆ అల అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇంకొకటి ఎగ్స్ ని కట్ చేసి వేస్తావా లేక్ కొతే ఎగ్ ఎగ్ లాగనే అట్లే పెట్
అట్లా గుడ్డు గుడ్డునే గుడ్డు మళ్ళ ఉడికినా తర్వాత ఏం చేస్తానుకున్నావు మల్ల నూనె వేసి
ఆ అదే అదే అడుగుదాం అనుకున్నా అంటే ఇప్పుడు ఘాట్లు పెడితే దా ట్లో కొంచెం ఆ అది ఏంటంటారు పసుపు ఉప్పు కొంచెం వెళ్తుంది నువ్వు గాట్లు పెట్కున్న అట్లే చేసేస్తే వెళ్తుందా లో
నేను గాట్లు అయితే పెట్టటిన అది ఉట్నో ఉత్తొ పసుపు, ఉప్పు గోలినంక ఏసి
ఉం
అదయిపోతేనే అట్లా తిరువాతికేసేది అదే కుక్కర్ కుక్కర అన్నా పెట్టాలా లేపోతే అదో ఒకటి గిన్నె పెట్టేది గిన్నె పెట్టేసేసి ఇంగా తిరువాతికేసేసి ఎరగడ్లు పచ్చిమిరకాయలు టొమాటాలు వేసేసి తిరువాతికేసి మగ్గి తేనె పసుపు, ఉప్పు, కారము చికెన్ మసాల పొడి రెండు చాట్ మసాలా వేసేసేది అల్లం వెల్లిలు వేస్ట్ చేసేసి అన్ని బాగా మగ్గినంక వాటర్ పోసేసి మనం పక్కనే ఉ మనం పక్కన అన్నామును ఉ
ఎగ్గు బిర్యానీ మసాలా కూడా దొరుకుతుంది, ఇప్పుడు దాన్ని యూజ్ చేసినా బాగుంటుంది.
ఏమో అబ్బా నేను అబ్బా అదేమో ఎప్పుడు వేసింది లేదు ఉన్న వేసేసేదే అన్ని వేసి కుక్కర్ మూత వేసి ఉడకబెట్టేదే బాగుంటది
నేను చూసిన ఎప్పుడన్నా ఎక్కడో అంగట్లో చూసినా అన్నమాట మ బిర్యానీ మసాలా కూడా
కాదు ఇప్పుడు అదేంది కాసయి జయన్ చిత్రాన్నం పొడి ఆ తర్వాత వచ్చేసి పులిహోరా అవన్నీ ప్యాకెట్లో తన్నే కదా
అవునవును అన్ని ఇప్పుడు అన్ని అంతే కదా అన్ని మసాలాలు అట్లే ఇప్పుడు ఏమి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఇన్స్టాంట్ చట్నీ చట్నీ కూడా ఉంది తెలుసా ఆ పొడి ఇస్తదు దాంట్లో ఒక వాటర్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే అయిపోయి చట్నీ
అప్డేటెడ్ వర్షన్ కాదు కొత్త అంటే గుర్తు ంది మన చూను ఏమంటారు అన్నము అంటే ఒక అంటే కనెక్షన్ అనమాట ఒకటి మిక్సీ లాగ అంటే మిక్సీ లాగ టైప్ లో ఉంటంది అన్నియ దా అవి కొన్ని అవి కొన్ని అవి ని మనం ఎట్లయితే ఏర్ అకుంటామో అన్న తరిగి పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్ మీద పెట్టేది కింద బౌల్ పెట్టేసి అది టైమ్ టు టైమ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి దం లోపల కేేసేసుకొని అదే కలసుకొని అదే మగ్గ పెట్
ఆ కుక్ చేసేది కుక్ చేసేది మిషన్ న నేను కూడా చూస్తున్నాను అది అంటే అదంత దనే కుక్ చేస్తుంది అనమాట కుకింగ్
వస్తయము
ఫ్యూచర్ కి ఇదే ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఎలా అయితే వచ్చిందో రాంగ రాంగ అందరుూ యూజ్ చేయడం ఎట్లా స్టార్ట్ చేసినారో సేమ్ ఇప్పుడు దాన్ని కూడా ఇం అట్ కుకింగ్ మిషన్ వచ్చింది అంటే ఇంక అందరూ వంట వేసేది మానేసి కట్ చేసి దాంట్లోకిేసేసి టీవీల ముందు కూర్చొని ఫోన్ చేసుకు కుంట కూర్చుంటది అదే వంట చేేసి రెడీ చేసి పెడుతుంది అదే తినేది ఉండది
అప్పట్లో మనకి మనము ఏమంటారు ఇట్లా పోయిది ఏమంటారు కృష్నా స్టోది ఉంటాండి చూడు కృష్ణా చౌద్దద్ద నిమ్ంటారు
పంప్ స్టవ్
ఆ పంపు స్టవ్ మన గ్యాస్దిి గ్యాస్ స్టవ్ కూడా చిన్న సిలిండర్ ఆ సిలిండర్ ధల్లమద చేద్దాను నువవు ఇప్పుడు అన్నీ కొద్త్త కొద్త్త వర్షంస్ ఇ ఫ్యూచర్ క ఏం వస్తాయి వర్షం నుంచి
వస్తే చెప్తే కదా కుకింగ్ చేసేది అదే మిషన్ వస్తుంది దాని అదే కు చేస్తుంది మనం ఏం చేసే పని ఉండదు అంతకు కుంగ్ అంత అదిే చేస్తుంది బట్ మనం చేసుకుంటే వచ్చేంత టేస్ట్ అయితే దా అది చేస్తే అంత అష్ట రాత్ర
అది కూడా స్య మిషన్ అంటే మిషన్ అని కాదు కానీ ఇప్పుడు గ్యాస్ దానిలో పైన లా కాదుగానీ కట్టెల పయ మీద చేస్తే వస్తుంది జుట్టేస్ే అది టేస్ట్ వేరు కదా అప్పుట్లో అవ్వ మనకి చికెన్ జేసుకొని వస్తుండే కట్టెలు పోయి మీంద జేసుకొని వస్తాండు జూడు నైట్ ఆ టైమ్ అయినా వచ్చి చికెన్ ఇచ్చిపోతాండ చేసుకొని వచ్చి
చానా బాంటుంది అట్ల
ఇది కరవేపాకు కరవేపాకు గూడా కరం కరం ఉంటాండ్య కాళే కాలేవి అసలు జూసి జూసి గా ఉంటాండ్య చికెన్ దగర బలే ఉంటాండ్య ము
ఇప్పుడు మనం చి చికెన్ చేసుకున్నా ఆ టేస్ట్ రాదు అసలు ఉత్త ఉత్త చికెన్ తినలేం
అబ్బాయిని ఇప్పుడిబెయ్ అడిగినామంటే చేసి ఇవ్వంటే చేసుకో నాకోపిక లేదు అంటాది
ఆవునవును బావుంటాందా టేస్ట్
హ్మ్ అయినా కూడా వంటలు చెప్స్ వాళ్ళు వీళ్లుంటరు జూడు అట్లా వాళ్ళ దగ్గర పోయి చేరల్ల ఊరిక్నె
హలో ఇంకేంటి వెళ్ళి వెళ్ళి తిను ఇంకా బాంటుందిలే అట్లా ఊహించుకనేసి ఇట్లా తింటే బాంటుంది దాంతో తింటే బాంటు
యాదో ఒగటి ఇంగ తప్పదు తినల్ల తింట అగ్గొ అమ్మ స్తే బయటికి పెయింది
ఆ తిను ఇమాజిన్ చేసుకొని అట్లా బాంటుంది ఇట్లా బాంటుంది అని తినేసెయ్ తినుకోకుండా ఉంటే బావుండదు హెల్త్ పాడు అవుతుంది
సరే తింటా సర్లే మరి
హ్మ్ సరే రే బాయ్